హలో
ఆయి
హాయ్ అండి బాగున్నరండి
ఆ బాగున్నామ అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామని
ఏమ్ చేస్ తిన్నారు
ఏం లేదండి నథిగ్ మీరేం చేస్తున్నారు
ఇంకా లే స్కూల్ నుంచి యుద్ధనికి సి దం కావలికదా
అవునండి మెయిన్ అది
ఉమ్ ఎందుకంటే ఒక దగ్గర ఉండరు కదా
ఉమ్ అవునండి మీ పిల్లలు ఏ స్కూల్ల్ ఎల్ స్తున్నారండి
ఆ గవర్నమెంట్ స్కూల్ పంపిస్తున్నాండి
అదే మంచిదాన్ని గవర్నమెంట్ స్కూ ల్ మేము కూడా కొన్ని రోజులు ఇది మేము ఇక్కడ ప్రైవేట్ స్కూల్ దోలుతున్నాము గాని నెక్ గవర్నమెంట్ స్కూల్కే పపిస్తామండి మేము కూడా గవర్నమెం ఇటికే ఎక్కువ ప్రైడ్సీస్ ఉంది గా ఇప్పుడు
లేద లేే ఫ్యూచర్ లో ఆ ఇప్పుడు గురుకుల హస్ట దే హాస్
ఆ గురుకుల హాస్టల్ ఆ వాటికి సీట్లు రావాలంటే మనకు గవర్నమెం అంటే ఉండాలని పిల్లలకు స్కూలు
అ ఎందుకంటే అందులో గవర్నమెంట్ స్కూల్ లో త్రీ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఉన్న వాళ్ళకైతే మక్సిమం అ అంటుంటారు అనమాట ప్రిన్సిపల్ వాళ్ళు
అవునంటండి
ంటారనమాట ఇంకా సరే చూద్దాము పిల్లలు గదా పంపిద్దాం ఇప్పుడు లేద్ చిన్న వయసులో ప్రైవేట్ స్కూ లో పంపా ఆ ఏం తినరు రాయరు. ఇగ తినడం డము ఆడుకోవడం పడుకోవడం ఇదే గదా.
ఊమ్ ఆ ఉండింది కానీ కొంచెం డిసిప్లిన్గా ఉంటారని మేం పంపిస్తున్నాం.
ఊమ్ అద్ దే లే కొంచెం ఆ క్ అంటే ప్రైవేట్ స్కూల్కి
బ్బాయిలు చెప్తే వినర్
బ్బైలు అబ్బాయిలు వినరు. కొంచెం
హుమ్ హూమ్ అందుకే కొంచెం ఇప్ అప్పటి నుంచే డిసిప్లిన్ గుంచితేనే పెద్దగా అయినా అట్లనే ఉంటారు లేకపోతే ముందు నుంచే మొద్దుల్లెక్కనే తయారయితారు.
అంటే మనకు డిసిప్లిన్ ముఖ్యం అక్కడ్
అందుకే మేము కొన్ని రోలు అలవాటు కావాలనేసి ఆ స్కూల్ కి పంపిస్తున్నాం.
ఊమ్ ఊ అంటే ఇగ అంటే ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తే సరే కొన్ని రోజులు అలవాటు అయితారు ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే ఫాలో అయితారు అన్న ఉద్దేశంతోని పంపిస్తున్నారు అనుకుంట మీరు.
ఆ అవునండి ఊమ్ ఫస్ట్ స్టార్టింగే కాకపోతే అంత డిసిప్లిన్ గనిపీయదు గదండి గవర్నమెంట్ స్కూల్లా పిల్లలని
అవును
హూమ్ మెయిన్ అది అంత నీట్నెస్ గా చెప్పరు పిల్లలకు.
పోతే ఏందంటే మనకు టీచర్స్ ఫ్యాకల్టీ అనేది ప్రాపర్ గుందనుకోండి. బావుంటది
వాళ్ళు కూడా నీట్ గానే ఉంటారులే గానీ టీచర్స్ మెయిన్ టీచర్స్ దగ్గర ఉంటది గదా, హుమ్ వాళ్ళది ఏముంది చేసినా చేయకున్నా వాళ్ళకి శాలరీలు వస్తాయి.
ఊమ్
అ ఊమ్ ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళదయితే కంపల్సరీ చేస్తేనే వాళ్ళకు జాబ్ ఉంటది శాలరీలు వస్ కాని వాళ్ళు ఎట్లయినా కష్టపడి చేస్తారు గదా
ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గదా, కొన్ని గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ అయినా ఎవరైనా గూడా ఆ పిల్లలకి చదువులు మానిపిచ్చేసి రీల్స్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు గదా.
హూమ్ ఊమ్ అవును
అది కూడా కొంచెం భయపడాల్సిన పరిస్థితి వస్తుంది.
అవునండి మీకు ఎక్కువ చదువు మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటదండి?
చదువు ఇంట్రెస్టే కాకపోతే ఎ ఏంటంటే కొ లా ఆ అట్లా డిస్ సి ఇంగ ఉ తప్పదు కదా ఇంకా మ్యారేజ్ అయిందంటే ఉంది కానీ పిల్లలతో ఏడా కుదురుతదండి కుదరదు కదా
ఇంక కంటిన్యూ చేయలే ఇంటర్ తోటే స్టాప్ మనది నెక్స్ట్ మన పిల్లదే
ఇంకా అంతే
ఏమనది ఇంతటి తోటి చాప్టర్ క్లోజ్ వాళ్ళది స్టార్ట్ చేయ్యాలి అంతే
ఉ మనము నెక్స్ట్ పిల్లలకు కదా మన లైఫ్ ఎట్ల అయినా కూడా పిల్లల చదువు అనేది ఇంపార్టెంట్ ఉ కా వస్తానే మంచి మంచి మార్కులు వస్తేనే బాగా పాసైన్ అనుకో ప్ల్సస్ ప్లేసెమెంట్ ప్లేసెస్ అయిన పర్మిషన్ ఉన్న వాయిస్ అయినా కూడా
వాళ్ళకు ఫ్రీట్ సీట్లు వస్తాయి అవునండి ఫీజు కూడా తక్కువ ఉంటది మళ్ళా అవున అవును పిల్లల యాక్టివిటీస్ వాళ్ళ చదువుని బట్టి కూడా ఉంటది కదా
ఉ అవును
అట్లా ఉన్న పిల్లలకు కూడా అన్ని ఫ్రీనే ఉంటాయి కొన్ని వాళ్ళు పెద్దగెనాక
నేను చదువుతాని మా వారు అయితే అసలు మా ప్రిన్సిపాల్ సార్ చనిపోయాడు కాగాని చాలా మందికి అంటే అది ఒకటిలా అమ్మేయి అలాగ ఉండే ఆ స్కూలు ఉండడమే స్లమ్ ఏరియా అంటే కొంచెం బీద అంటే చాలా లోతట్టు అంటే చదువుకో లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఏరియాలో ఉండేది స్కూల్
హెల్ప్ చేసేటోర మీ సారు
ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టేది లేదంటే తక్కువ
ఉ హ్మ్
అంటే అట్లా చాలా మంది అట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు అబ్రాడ్లలో ఉంటున్నారు ఫారన్ ఫారన్ కంట్రీస్ లో ఉంటున్నారు ఇప్పుడు
అవునా అండి గ్రేట్ కదా సారు
ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చదివిలు అనీ పేరు రాకుంటారు ఆ సార్ ఫ్రీ ఇచ్చినందుకు వాళ్ళు పేరు నిలబెట్టుకున్నారు
వాళ్ళు చదువుకొని బాగు పడ్డారు ఆ
పడరుగా బాగుపడి సార్ పేరు నిలబెట్టటిండు అట్లా చాలా మంది
వారు తీసుకొచ్చిన అందుకుని
అంటే వేల మంది కాదు లక్షల మంది అసలు. ఇ ఇప్పుడు అంటే నా స్టడీ టెన్త్ అయిపోయినప్పుటికైతే ఇప్పటికి ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది న టెన్త్ అయిపోయి ఇప్పటి వరకె ఐతే చూసుకుంటే ఒక కోట్ల కోటి మందికి పిల్లలు చదువుకు అంత బాగా అవును అ అంటే స్కూల్ బావుంటేనే కదా స్ట్రెంత్ ఉండేది
అవును స్కూల్ స్కూలు అందులో చదువు మంచిగా ఉంటేనే పిల్లలు కూడా ఎక్కువ వస్తారు కదా
అవును మరి ఫ్యాకల్టీ అనేది కరెక్ట్గా ఉండాలి
అవునండి
ఫ్యాకల్టీ కరెక్ట్ ఉండాలి ఆ
ప్పు
ఆయళ కరెక్ట్
స్కూల్ కూడా మంచి నేమ్ ఉంటది కదా
ఆ నేమ్ ఉంటది
హలో అ
హలో సది
అవు పిల్లలు కూడా ఎక్కువగా వస్తారుా ఆ స్కూల్కి
హ్మ్మ్
హ్మ్మ్ హ ఇంకేం చేస్తున్నారు
ఏముందండి ఏం లేదు ఇంగళ్లకు హోంవర్క్ రాపియాలి ఓ
హ్మ్మ్ వాళ్ళని ఫ్రెష్అప్ చేయిపిించి తినిపిించి ఆ రాపిచ్చి మళ్ళా వండడు చేసుడు పెట్టుడు ఇంట్లో పనే సరిపోతది అనుకుంటా కదండి
ది మళ్ళ మనం జాదు కొని మనం ఇ పెళ్లి చే
ఈ
చేసేదేం
చేసి జాబ్ చేసే అంత కూడా ఉండదు మనకి ఇప్పుడిగా హ్మ్మ్ పిల్లల్నే చదివించుకోవాలనేసి ఉంది
అదే
హ్మ్మ్ అవునండి హ్మ్మ్ మీరు మీకు ఒకవేళ ఛాన్స్ వస్తే చదువుకుంటారా అండి ఏం చేయాల అనుకుంటున్నారు
అంటే ఏదో జాబు చెయాలని ఇమ్మరు కదా సరే హలో అయితే మ దేనికైన్నా ఛాన్స్ దొరకు
ఉ
ద ఒకవేళ
ఆ ఆ
ఉద్దేశం అంతే ఒక డిగ్రీ సర్టిఫికేట్ సంథింగ్ ఏదన్నా ఉంటే చదువుకోవచ్చు కదా అని అంటే ఏదన్నా ఒకటి రెఫర్ అయిత దా అట్లా
అవునండి హలో సిగ్నల్స్ ఇష్యూస్ అనుకుంటాండి అవునండి చదువుకోవడం చాలా ఉం మ్యారేజ్ అయినా కూడా చదివిపిస్తాం అనుకున్నారు తర్వాత ఇగ మ్యారేజ్ కాగానే పిల్లలు సరిపో యింది ఇగా చదువుకోవాలని కూడా ఇప్పుడు లేదు. ఇగా ఇక వాళ్ళ కోసం పని చేసుకోవాలి. వాళ్ళ కోసం వాళ్ళని చదిపియడానికి కష్టపడాలనిసే ఆలోచన అండి ఇప్పుడు ఇగా
ఆ అదే ఉంటది. మళ్ళా మనం చదువుకొని చేసేది ఏం లేదు.
ఉమ్ వాళ్ళని చూసుకుంటూ ఇంటి పని అంత చేసుకుంటూ మనం చదివి అలానే చదివేంత టైం కూడా ఉండదు. ఫస్ట్ మనకి ఇక
ఉ అవునండి ఎందుకంటే, ఇప్పుడు పిల్లలకే మనం చదువు పియాలి. ఇంకా మనమే ఏప్పుడు చదువుతాం వాళ్ళని చదిపించే వారకే పెద్ద యుద్ధం.
అవును ఇగా మనం చదువుకునే టైం ఏడా ఉంటదండి.
ఆ ఇంటి పనులు చేసుకోవడానికే సరిపోత. ఇప్పుడు అంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురుండి సరే వాళ్ళక్క వర్కు వీళ్ళొక వర్కు చేస్తా ఉంటే చదువు కోవాలని ఇంట్రస్ట్ ఉంటది కానీ ఒకరే ఒకరు ఉండాలంటే బర్డన్ బడ్డన్ ఐతది కదా.
అవునండి చేసుకోలేము అయిన ఇంట్ల కూడా ఎంకరేజ్ చెయ్యాలే సపోర్టింగ్. ఓకే అండి మళ్ళీ కాల్లో కలుసుకుందామండి.